హలో చెప్పు
ఒకసార్ నువ్వు ఒకసారి నేను
ఉ కఖరే ఇట్లే టైమ్ ఇబతుద లే రాత్రు అంతా
బాయ్
పో
బాయ్
ఎందుకు
నువ్వే కదా ఇప్పు టైం అయిపోతది అని అన్నావు
పడ్వ
అవును
ఆ ఊర యాక్షన్ చేయొద్దు నేను చెప్తున్నా నార్మల్గా ఉ ఎందుకంటే నే రోజు కొంచెం ఆర్లీగా పాడుకున్నా ఆ ఏ ఇప్పుడు కాదు
ఉ పనుకో ఇంగ బాయ్
ఎందుకు ఇట్లా చేస్తావ్ నాకు అర్థం కాదు
నేను ఏం చేసినా
నేను లెవెన్ థర్టీకి అందుతున్నా
ఉ పనుకో
ఎందుకు ఓవరాక్షన్ చేస్తావు
ఇప్పుడు కట్ చెయ్ చూద్దాం
కచ్చేనా న నేను కట్ చేస్తా నాకు అవసరం లేదు
ఓవరాక్షన్ చేస్తావ్ అట్లే నిద్దర వస్తే పనుకో నేనేమన్నా
నేను చెప్తున్నా లెవెన్ థర్టీ అట్లా పడుకుంటా అని
పనుకో ఎవరు పనుకోద్దు అన్నారు నువ్వు చేస్తున్నావ్ నేను కాదు అట్లా
రెండు
వాళ్ళది కూడా హిందూపూర్ రే కదా వాళ్ళని పిలిచారా మీరు అంటున్న
వాళ్లది హిందూపూర్ అంటే యాక్ట్ ఆ పెళ్ళి పెళ్లిి జరిగింది హిందూపూర్వాళ్లతో మా డాడీ చీరలు ఇచ్చేది వాళ్ళకి ఇస్ ఇస్తాడు వాళ్ళ చికిసమ్మా మా వాళ్ళు చాలా వచ్చ పెద్దోళ్ళ వాళ్ళు ఉ ఒకప్పుడు వాళ్లది మా ఊరే
మీ ఊరే అంటే మీది యా ఊరు
ఆ అంట మనూరు
అంటే మీది సొంతూరు సోమందపల్లి కాదా
సంతూర్ సోమందపల్లె
మ్ మరి
అదే అంటుంది మనవుల అంటే సముందుపల్లి అంటున్నా ఫోన్ పనులు ఉండేవాళ్ళళ్ళు వాళ్ళ చాలా కష్ట ష్టపడి వచ్చో ఎంత ఎంత పెద్ద ఇల్లు తెలుసో అళ ఇప్పుడు చాన పెద్దిళ్ళంది ప్రెష్ ఆ ఇల్లు మంచిగ ఉంది వాళ్ళకి టీవీ అయితే కింద పెద్ద టీవీ ఉంటది మా ఇంట్లో చూసినా ఒక టీవీ
ఉమ్
అంత టీవీ కింద ఒకటి ఉంటది మళ్ళీ పైన ఒకటి ఉంటది కింద సోఫా ఉంటాయి ప్లేస్ కూడ చాలా పెద్దగా ఉన్నాయి
నువ్ ఎందుక్రా ఎప్పుడు చూసినా అందరి ఇల్లులతోనే కంపేర్ చేస్తారు
ఎందు కంటె ఎప్పుడికైనా అలా కట్టించుకోాలని ఆశ
అప్పా
నేను ఏందంటె నాదేం లేదు సింపుల్ ఫస్ట్ హండ్రె నాకు జాబ్ రా మా డాడీ కాదు మా డాడీ మా మమ్మీ నీతో చెప్పినాడంట ఏవని మ నీక్ జాబ్ వస్తే నా జాబ్ లో ఒక్క రూపాయి కూడ వద్దు మొత్తం నువ్వే తీసుకో మిగిలినంది వాడి ఖర్చులకి వానికి అయ్యేదంత ఆ మా డాడీ మా అమ్మతో చెప్పినాడంట ఏమని నా దాంట్లో వచ్చిన దాంట్లో ఆ లోన్ కి నుూ వానికయ్యే ఖర్చుల్ వాన్ కయ్ ఖర్చులు తప్ప మిగిలిం డెవి నువ్వే తీసుకోొ మొత్తంాలుగు రూపాయ కూడా వా అని చెప్పానంటట
మ్
మా అమ్మ వచ్చి అంటుంది నీ ఎప్పుడప్పుడు కావ వస్తారు చెప్పు నేను ఫస్ట్ డబ్బులు తీసుకుని మీ డాడీ ఇట్లా అన్నాడు అంటాన్ని నాది ఏం లేదు నాకు వచ్చే దాంట్లో నేన్ సేవ్ చేసి ఫస్ట్ ఆ లోన్ అంతా తీర్చేయాల ఓకేన ఆ లోన్ తీర్చేసి ఓ మూడేళ్ు పడుతుంది మహా అయితే మూడేళ్లో తీర్చేసి
హ్మ్
అప్పడుకంత డాడీ కూడ అప్పుడు మ్యాగ్జిమమ్ తీర్చేస్తాడు ఇద్దరం కలిపి పైన ఇళ్లు కట్టించాల ఎట్లా అంటే జస్ రెండు బెడ్రూమ్లు పైన ఒక హల్ ఒకెనా రెండు బెడ్రూమ్ హాలు నాకు టూ టూప్లెక్స్ ఇల్ అంటే ఇష్టం ఎలా అంటే తెలుసు కదా టూప్లెక్స్ల్ అంటే అమాట ఇంట్లోనే స్టెప్స్ ఉంటాయి ఆ అదె లె చెప్తున్న ముందే అంటే మీరు రిచ్కిట్స్ అనుకో మీకు తెలుసా అనుకో అఫ్ కోర్స్ అ చెప్తున్నాను మ్ ఎందుకైన మంచిది ఆ ఆ అది కట్ అలా చేసి
అయిన లోపల డూప్లిక్స్ ఎట్ల కట్టించక అవుతుది పైన అళ్లాంటప్పుడు కింద ఇల్లు మొత్తం పీకేసి అట్ల కట్టించాలి కదా
అదే అంటుంది
మరి ఏం చేస్తా మళ్ళీ ఇల్లంతా పడగొట్టేసి ఫస్ట్ నుంచి కట్టిస్ స్త రా
ఆహ అలా అనుకోలేదు బట్ అనుకోవడం ఏంటంటే అంటే మొక్కలన్ని తీసేసి కిందంతా బాగ రెడీ చేయిచ్చి పైన మేము కట్టించుకొని మేము పైైన ఉండి అమ్మకి మోకాలు బాలేవు కదా ఆ పైకి ఎక్కడానికి కావదు కాట్టి లిఫ్ట్ పెట్టించాలనుకున్నాను ఇది అదొకటిను తర్వాత ఏంటంటే కింద రెంటుకి ఇద్దాము అని ఆ ప్లాన్ వేస్తుంటే డాడీ ఏమో అవసరమా మళ్ళీ మనం ఉన్నది అందులో వేరే వాళ్ళు అవసరమా అని
మా డాడీ కూడ అట్లే అంటున్నాడు అంతా ఇల్లు మనకిే ఉండాల్ల
సరేలే ఏదో ఒకటి అవుతుంద అని చెప్పి సరే కింద మీరు ఉండండి అదే కింద మీరు ఉండండి పైన మేము ఉంటాము అని చెప్పి అనుకున్నా లేకుంటే ఇంకా కింద కార్ పెట్టుకోడానికి ప్లేస్ అడిగిపిచ్చ ఇలాగా
ఊ
అలా చేపిచ్చేది
ఊ
ఇంకా పైన అంత మొత్తం అంతా ఇంకా పైన ఇంకేంటంటే పైన ఇంకొ చిన్న రూమ్ ఒక జిమ్ సెటప్ లాగా ఇంకా కుదితే ఇంకోక వేరే చోట ప్లేస్ తీసుకొని ఆడ స్విమ్మింగ్ పూల్ కట్టించాలని నా కోరికబ్బా ఊ నేనే ఏమనుకుంటున్నానంటే వేరే చోట మంచిగా ప్లేస్ తీసుకుని ఆడొచ్చి నాకు నచ్చినట్టు కట్టించుకున్నామన్నట్టు కాపోతే ఇప్పట్లో అవ్వదు ఇప్పుడు ఏంటంటే నేను నిన్నే మా బాబాయ్తో ట్రైడింగ్ నేర్చుకున్నా దాంట్లో ఎలా అంటే స్టాటజి ఉంటది అప్
నువ్ మళ్ళా తిక్కతిక్కవి చేయ్యొద్దు
హలో మా బాబె గురించి తెలిదు లే నీకు మా బాబె తెలివితేటలు అంత ఎంత ఉండవు
నేను చెప్తున్నా ఆల్రెడీ ఒకసారి తిట్టిండు కదా అందుకు చెప్తున్నా
ఏం ఎఫెక్ట్ ఐనా
ఏం లేదు లే ఏం లేదు ఏం లేదు ఏ లేదు ఊ ఊ
నువ్ ఏమన్న చెప్
ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఏం లేదు ఫోర్స్ చెయ్యకు ప్లీజ్ చేశాను అని రకం నేను చెప్పిన నవిన ప్రో చెప్పు
ఇపుడు తెలుసుకోకపోతె నాకు మైండ్ ఆగదు మరి
ఏయ్ నా మీద ప్రామిస్ అదేన్ సచ్చిపోయినా పర్లేదా అట్లతే చెప్పు చెప్పేస్తాను అంటిప్పు అంటే నువ్వు నా ప్రాం కి కూడా వాల్యూ ఇయ్యవనమాట
మన నువ్వు ఏందో నన్ను అనేసి ప్రశాంతంగా నీ పాటికీ నువ్వు ప్రాములు చేసుకుంటే ఏంది నా పరిస్థితి మరి నే కూడా న నేన్ కూడా అట్లే చేస్తా అయితే ఏందో చెప్పుకోకుండా నీ ప్రా మెసేజ్ చెప్తా నేను
నేనీ అప్పుడు నేనే ఏమనుకోను సరే వాళ్ళు అన్కంఫర్ట్ ఫీల్ అవుతున్నారేమో వద్దులే అని
అవునా ముూస్కో ఓవర్ యాక్షన్ చేయొదే ఊ అనాల్సి వచ్చిందంతా అనేసి ప్రామ్ వేసుకుంటే ఏం మాట్లాడన నేను
అంటే అప్పుడు ఒకసారి ఇట్లా ఎ ఆ పింగా
ఏంటిప్
అప్పుడు ఓ సారీ ఇట్లా ఏసి తర్టీన్ హండ్రెడ్ అట్లా పోయిందిని కదా తర్టీన్ హండ్రెడ తర్టీన్ తౌసండ్ ఆ
థర్టీన్ హండ్రెడ్ ఏ మరి థౌసండ్ ఎప్పుడు పోయింది
ఓయ్ మచి పోయినవా
ఫోర్టీన్ థౌసండ్ వేసింటే ఫైవ్ హండ్రెడ్ ఓ సెవెన్ హండ్రెడ్ ఓ ఎంతో పోయిండేది అది ఎందుకు అది అంతే ఉం కూర్చుంటే పెరిగేది డాడీకి అప్పుడు అమౌంట్ కావాల్సి వచ్చి తీసేసాం అంతే ఇప్పుడు పోయింది అంతే ఆ అదేంది అదేంది తెలిక్ కున్న చేయడం వల్ల ఇప్పుడు తెలుసుకున్నాం అదేంటి ఇప్పుడు చూడు ఇప్పటికేం తెలుసుకుంది ఏంటంటే అన్ని స్టాక్స్ ని నేమ్స్ తీసుకుని కొన్ని ఉంటాయి కాలికులేషన్ చేసేటవి ఉంటాయి అవి కాలికులేట్ చేస్తే ఏడు టయి మొత్తం అవి ఆ సెవెను పాస్ అయ్యేటవి ఉంటాయి సెవెను పాసయేటివి ఎలా అం అంటె మహ అయితే తగ్గితే ఒక యాైభై రూపాయలు తగ్గుతుది పెరగడం దానికి డబ్బులు పెరుగుతాయవి
అ
అది ఎలా అంటే పది పదిహేను ఏళ్ళు ఆ హస్బెండ్ ఎస్ నిన్న అంత నేను అదే ఫోర్ టు ఫైవ్ అవర్స్ వర్క్ ఉందని చెప్పను చెప్పే కదా అదే వర్కే చేస్తున్నాం బాబాయి నే ఇద్దరం కలిసి నేర్చుకుంటున్నాం అంటే బాబాయ్ క్లాస్ వింటాడు డబ్బుల్ థౌజండ్ రూపీస్ ఎంతో కట్టి చదువు కోలేదు టెన్త్ వరకు ఏం చదువుకున్నాడు అంతే కాబట్ మా అబ్బాయిక్ తెవితేటలు మాత్రం సూర్ ఉంటాయి అసలు అదైతే నేనైతే ఒప్పుకుంటానండి అది ఆ క్యాష్ వింటూ చేసుకుంటున్నాడు దాంట్లో ఇ స్ట్రాటజీ చెప్పారనమాట చెప్తే నే నేను మొబై కలిపి ఒక స్టాక్ కి కాలక్యులేట్ చేసామండి ఎట్ల చేయాల ఏంది అని మళ్ళీ నేను ఆ పీ డిఎఫ్ నాకు షేర్ చేయ్యదు అ నేను కాలిగున్నప్పుడే కొన్ని స్టాక్స్ చేస్తాను అని చెప్పి చెప్పిన ఇంకా ఇంకా కొన్ని వీడియోలు ఉన్నాయి ఒక గంటల గంటలు ఉన్నాార నాకు టైం లేదు వినేకి అనా ఒక రెండు నెలలు బబాయి నేను నాకు కాలేజ్ అయిపోతాది ప్రశాంతంగా కుర్చొనె రెండు నెలలు ఇంట్లో ఉంటాను అంటే ఆ సరే అప్పుడయితే నువ్వు ప్రశాంతంగా నువ్వు ఫో తీసుకుని నా ఫోన్ తీసుకుని అన్ని క్లాస్ీని ఓ బుక్ లో రాయి ఆ బుక్ నాకీ నేను చూస్తాను అన్నాడు అదేంటంటే నీ దగ్గర టప్పులు అవి కూడా వి నేర్చుకుంటా మేనేజ్ చేసుకుంటాలే గాని నేను ఏంటంటే అంటె అవి ఎలా అంటే ఆ తక్కువన్నో తీసు కోవాలి తక్కువ రేటు ఉన్న ఒక టూ హండ్రెడ్ బిలో అట్ల ఉన్నవ తీసుకని డబ్బులున్నప్పుడుల్లా వేస్తూ ఉండేది అదంతా ఒక వన్ ల్యాక్ అయ్యెంత వరకు చెయాలి ఒక రెండు మూడు స్టాకులు తీసుకుని అవంతా పెరుగుతుందా తగ్గుత పట్టించుకోకుండా
ఉ
టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ చేస్తే నీ అదృష్టం బాగుంటే నీ అదృ ష్టం బాగుంటె ఒక వన్ ఇయర్ లోనే ఒకథర్టీ టు ఫార్టీ లాక్స్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి అంటే వన్ ఇయర్ లోనే ఇయర్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ లో ఓ థర్టీ టూ ఫార్టీ లాక్స్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి అదే ఒక టెన్ టూ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆగితే కోట్లే అవకాశం ఉంటది సో డబ్బు గురించి ఆలోచించాలి ఫస్ట్ ఆ ఉండలన్మాట సెట్ లైఫ్
ఆ
సో ఇలా ప్లానింగ్ అనమాట అది నేర్చుకోవడం పెండింగ్ ఉంది హాలిడేస్ లో అతీను అది ఒక మాయ అంతుంటది ఒక రోజుకు ఒక క్లాస్ అంతే రోజుకో క్లాస్ మహి నోట్స్ బుక్ లో రాసుకునేది మిగతా టైమ్ అంతా నేను పలేస్మెంట్ ప్రపేర్వడం ఇంక ఫోర్ మంత్స్లో నేను ప్స్మెంట్ ప్రిపేర్ అయితే ఆరు నెల దా మీద మీదె కూర్చుంటా మంచిగ ప్లాన్లు వేసుకొని అంతా స్టాక్ మార్కెట్ అది ట్రేడింగ్ వేరు స్టాక్ మార్కెటింగ్ వేరు ఆ ట్రేడింగ్ అంటే ఇన్స్టాంట్ గా తీసుకోవడం స్టాక్ మార్కెట్ ఇంక అది ఏదో ఉంటది ఆ సో అదన్మాట అదైతే ప్లాన్ చేసామ్ చూడాలి మరి ప్రశ్ అతే ఎయిట్ సీజీ పే దాటించాలి ఆ ఎయిట్ సజీ పే దాటించె అయితే నాకు చెప్పారు టెన్ టు ట్వల్వ్ ఎల్పి యె కొట్టొచ్చుా నువ్వు ఎయి ఎయిట్ సీ జీ పైన ఉంటే నువ్వు ఫస్ట్ ఫోర్ మంత్స్ లోనే ప్లేస్ అయిపోతావు చూడాల్సిన అవసరం లేదు అని అన్నారు కానీ ఐటు దాటించడానికిే నాకు చాలా ఇబ్బంది కా కాపీ కొడదామని ఫిక్స్ అయ్యాను చూద్దాం ఏమయితాదో
నీ ట్రై నువ్ చెయి వస్తుది
కాపీ కొట్టానికి ప్లేస్ ఇయలే చ్చి ల్యాబ్ ఎగ్జామ్లో స్కోర్ చేస్తే బాగుంటది లేకుంటే ఎందుకు
ఓ
నువ్ చేయ్ నేనేగా చేసింది ఇప్పుడు నీకి